ఏం జేస్నావ్
ఏం చెయ్ లా నాకు ఒకటర్ధం గాలా ఇప్పుడు పొడుగామి సెవెన్త్ ఫంక్షన్ అనుకో
ఆ
ఎయిత్ బయల్దేర్ వస్సది గద రాదా అంటే ఓకే సరే నైన్త్ టెన్త్ అయినా వస్తుది గదా కానీ నువ్వు ఒకే టెన్త్ పైనే వస్తావు గదా కనీసం ఒక వారవైనా ఉండరా రే మళ్ళీ ఎప్పుడు బోతవ్
నేనా అదే అనుకునా మళ్ళీ వ్యాసెన్సి అంటే వెళ్ళే రోజు ఏం ఏటు ఉంది కదా అమని కలిసి వెళ్తా
ఓకే చెప్పేసేళు నాది కూడా
ఆ సరే చెప్తంవే
నేను చెప్ప నేను వచ్చిన తర్వాత మాట్ ఇడ అలా డీటెయిల్ గా అన్ని డీటెయిల్ గా తెలుసుకొని వస్తా ఏంది ఏంటి అనే
అది అది ముందే చెప్పాల్సింది పడుతుంది ఇట్లా
ఆ వాళ్ళు ఫస్ట్ లో ఏమన్నారు త్వరగా పోతుంది ప్రాబ్లం లేదన్నారు ఇప్పుడు చూస్తే హోల్డ్స్ ఈ దండ మరి
మొన్న వచ్చిందన్నమాట ఇటువైపు అయితే మాట్లాడ ను మా వైపు వెళ్తే రెండు ప్యాకేజీలవన్నీ ఉండదు తుపాస్ కంపెనీలా అది ఏది అనింది సరే అని చెప్పేసి ఉన్నాడుగా మా ఆయన ఆయన అందగడి చెప్తే రూపాయి తక్కువ ఇష్టిన నేను వద్దని చెప్తాను అంటే ఉందు కావాలంటే ప్యాకే చూసుకు వస్త
ఆహా అందుకని ఇప్పుడు ఆడికొద్ది ఇక్కడే చూసుకుందాంని
ఉ ప్యాక్ ఇస్తే లాభతో వతో
అన్నాడు కదా మీ ఆయనే మళ్ళీ ఎందుక అది మళ్ళీ ఇష్యువా
అంత
ఉ ఏందొ
టైం అయిపోతుంది నేను మత్రం ఇంకా నే అ
కాల్ చేసారా
చేయలా మూడు ఇరవై
టైమ్ ఎంత మరి క్యారేజీ పెట్టుకున్నావా
లేదు అసల్ రెడీ అవాలే
ఆ
నాన రాయిటి
ఏం చేస్తునావ్ రెడి అవకుండా
నాను ఫోన్ చేసాము మాట్లాడుతూ ఉన్నా
సరిపోయింది వాళ్ళు ఏం చేస్తున్నారా
తింటున్నారు
అంతా కూర్చొని తింటున్నారా
నే ముందే తెచ్చుకున్నా
ఆహా
నువ్వు ఫోన్ లేకముడా సగం అయిపోయింది న టైం చూసుకోక చిన్నగా మెల్లగా నేటం కద ఏంటన్న
సరిపోయింది
అసలు క్లీనే చెయ్యట్లేదు అక్క వాల్లు
అడగాల్సింది
అస అడిగేదాకా ఎక్కడ అతని మీద లేసేదా కొంటున్నాడా ఫ్లాష్
మీ రూంలో అమ్మాయిలు వేయట్లేదా
లేదు తను ఏం తను ఏం చెప్పదు
సరిపోయారు
హు ఏంటి ఇంగ
ఏముంది చెప్పాల ఎంజాయ్ చెయ్య త్రీ డేస్ ఎక్కువ స్ట్రెస్ తీసుకోకుండ
లేదు మ అమ్మ చెప్పేసింది టార్గెట్ మీట్ అవ్వాలి క్వా ఇవ్వాలి లాస్ట్ వర్కింగ్ డే అయిన
సరిపోయింది పొ
ఏం అనుకుంటునవ్ మరి ఇది
ఉ
మొన్న రాలేదు శుక్రవారం
అదే అదే
ఏరర్ వచ్చిందా నాకు ఏంటి అందులో జనరెట్ ఫ్యాక్స్ట్ అని ఉంది రిలే రిజల్ట్స్ అని కూడా ఉంది ప్యాక్స్ అవసరం లేదంట
ఆ
ప్యాక్స్ చేసినందుకు
ఆ ఓకే
హు సర్లే పెద్ద అని చెప్పేసి దానికి మళ్ళీ త్రీ పర్సెంట్ తీసారు
ఓకే ఓకే
హు
ఏందో వాళ్ళు
ఏం చేయలేము తర్వాత ఉంటారు కదా మనకంటే పెద్దవాళ్ళు వాళ్ళకి వాళ్ళం అంటున్నారు ఈ ఈ కొన్ని మంత్స్ ఈ టూ టూ త్రీ మంత్స్ కొంచెం అడ్రస్ ఇస్ తారు బానే
ఉ
అదే చెప్పారు పంపించేసిన వాళ్ళున్ కూడ సిగ్గు లేకుండా పిలిపించుకున్నారంట
వెనకే
ఉ
ఆ
ఒక ఆమ్ ఉంది ఒక ఆమ వచ్చింది మొన్న
ఒక్కే
తనకి ఏం కలేదని చెప్పేసి ఇంకొచ్చిందండి
ఆ
హు
సర్లే వే అ అ హ ఎం జేద్దా మ. మన లాటోళ్ళుటుర్రు గదా.
లేదా ఉమ్ సంస్క్రీన్ అయిపోతుంది.
సరిపోయింది అచేటప్పుడు దే. చ్చకో రెండు గంటల్ నుంచి.
ఇంటి దగ్గర నుంచి.
ఏన్న సంగతులీక.
ఎం వందం మడమ్. చప్పాలి మీరి నిద్రబోతుంది.
హు హ.
ఆ అయితే ఫుడ్ దే ఫుడ్ తింది ఏమైందో.
హె నీదిరే.
ఆడింది ఆడింది ఇప్పుడే లేచి ఇప్పుడే నిదర పోయింది ఇంతకు ముందు. అదీ కదా కర్రీ.
ఓచ్చి నిమ్మకాలు కోయిమను.
ఆ కీ. ఎందుకుల్లే. హెవికోర్ బాగుందా బాలేదా. మీర్ ట్రిప్ కొచ్చినారు గద. ఏందే రడీ అయిఅత్తావా ఏల్లీ.
లేద్ అవుతున్న చెప్పు.
ఓకే చప్పాలి ఏముందే మ దగ్గర.
ఉమ్.
స్టాలీ తాలీ మేము.
ఎంజాయ్ జేస్తున్నాం మళ్ళీ ఏదన్న ఓచ్చిన్ తర్వాత ఎల్లాటాని కుదరదు
యండలో.
ఉమ్ నా కదే ఇంటి కెళ్ళాలని భయమ. నీ అన్నకి చ్చు స్.
మూల్లున్నాయి మీ కేట్టుటుయో గానీ. ఆ విజయవాడల్లో.
గైనన్ జూడు హలో.
ఆ.
ఉమ్ ఏం మాట్లాడవ్.
అంటే అక్కడ ఎలాగుంటయమో మీ ఊర్లో ఎందులో మాకు మాత్రం దుమ్ములేగుతున్నాయి.
మన కెళ్లే కూలే.
ఉమ్.
మనకెళ్లే ఎదైనా ఎక్కు.
మాకన్నీ ఎక్కువే తక్కువ ఉండదు.
ఉమ్ ఏదొచ్చినా సతకం బెట్టల.
అంతే.
ఉమ్ వర్షం కాలం వోస్తే ఇంక మరీ అది.
అద్ అది కూడా తక్కువే మాకు
మాకు ఎక్కువ మొత్తం చర చర వేసినవన్నీ నాశనం అయిపోవాలన్నమాట అట్టోచు
ఆ
మ్
అంతే ఏందో అది ఏం చేద్దాం
ఏం చేయలేం కో మ్ అసలు నాక్ కు ఈ మూడు రోజులు ఏదో భారంగా కష్టంగా ఉంది
అయి పోద్ధిలే రేపు ఈ రోజు వెళ్ళిపోయినామె పుట్టినరోజు కదా
అవునా
ఆ
ఏ గుర్తులేదే నాక్ ఈ రోజుకు మూడో తారీకు కదా ఓ ఈరోజు మూడు
ఒకటి ఈ రోజు
ఆ మూడో తారీకు కదా
రెండు అనిందే
మ్ హు తెలిదు
ఆహా
మ్
సరే అయితే రెడీ అవ్వు బాయ్
ఎందుకు ఉ ఆ సరే మరి నేన్ చేస్తా లే బాయ్ మ్